చెపో ఆ రసం కూడా దరిద్రంగా ఉంది
రసమా పప్పు బానే ఉంది గదరా సాంబార్ పప్పు కాదు తొరకాయ అనరా క్యాబేజ నా బడ క్యాబేజే క్యాబెజ్ బాగా తెలుస్తుంది టేస్ట్ తెలుస్తుంది అమ్మా క్యాబేజ్ ఎదుగుతుంది క్యాబేజ్ కోసమ ఏమో అని కబేజ్ ఉంటే ఎంటి కేసా
ఎక్కువ ఉంది క్యాబేజ్
చాక్ పీస్ కోసం ఎతుకుతుందేమో ఎత్తేసా నేను ప్రేమతో ఆ అమ్మాయి ప్రేమ కొంచం కూడా లేదు
పష్ేరు
కాదు
వాళ్ళని ఆ అసిడిటీ
ఆ
నన్న నన్న దే జ ఇవరు వాద కే అ మనస
ఇంకేంటి విశేషాలు పక్క రూమ్ ఎలా ఉంది మీకు
ఏ పక్క రూమ జస్ట్ నార్మల్ కొంచం టైం పాస్కి ఉండడమే నివాస్మంతా మారుంది పాత పడేకొంది లేదు నేనైనా నార్మల్ గా కొంచసేపు పది గంటలదాకా ఉండేస్ వస్తా మా రూంకీ నైన్ థర్టీకి వెళ్ళిపోతుంటే మా రూమ్ కి లాకోని వచ్చారు మా రూం లో నుంచి పది గంట నైన్ థర్టీ ని వాటర్ బాటిల్ అవి పోతా అంటే
ఈ రూమ్ లో ఈరోజు పెయింట్ వేసారు అనుకుంటారా వేస్తా అని చెప్పారంట
షన్ కదా
ఇంకో అంబెవరు చెప్పింది ంట
నేను అదే పోయి వచ్చాను కదావి నాకున్న స్ప్లి ఉన్నాయ్ నే నెవరికీ చెప్పుకోవాలా
ఇంగ్లీష్ పీస్ అక్క ఇంగ్లీష్ పీ తప్పు పట్టొద్దు మె సాపలా
కరెంట్ తుస్ పోవాలి అయ్యే దాకా కరెంట్ రాకూడదు ఎందుకంట మనకు ఫ్యాన్ లేదు కాబట్టి ఎవురుకుండకూడదు ఫ్యాన్ ఇదే ఎంది ఇద డబ్బులు కడుతు
లేదు వాళ్ళు కరెంట్ బిగిస్తున్న రా అదే చెప్పిన అదే చెప్ప అది చెప్పినను లేదా అడుగు నేను ఫోన్ లో మా ట్లాడుతున్న నేన్ ఫోన్ లో మాట్లాడే నీ పక్కన ఇనపడతా కూర్చోవ్ అది ఆహా లేదు లేదు నేను తర్త చెప్పినాను నేను నిజం చెప్పినా తర్త ఇట్లా మెయిను కరెంట్ చెక్ చేస్తున్నారు అని మాకు ల్యాగ్ కావాలా మాకు లాగ్ కావాలా మాకు లాగ్ కావాలా
నువ్వెంత ప్రూవ్ చేయ్యినుకున్నా అబదాన్నే నమ్ నిజం అనుకుంటారు వాళ్లు ఎవురేవురియో ఐడి కాడ్లు ఏ నా మీ ఎ మే అడుగు మై ని మని
అడుగు అడుగినె ఏం చెప్పడా
అలో నవరా గా నాకు ఫోన్ పే వద్దు నాకు చేతికిచ్చసేయ్ అన్
అప్పుడు నువ ఏం చేసుండాలంటే కేక్ ఏసిన డబ్బులు ఆయనకి వేసెయ్యాలా
అ కేక్ కేసిన డబ్బులేయచ్చు కదా కేక్ కేసింది దీ కూడా అంటంద రపా అయితే
నువ్ కొంచం పైకి పెట్టుకోమే ఊరుకె లెన్మే యాంది రా ఇదే యాంది ఇ అ
అ
డబ్బుల్ పోయి అడుగు ఆ మాకు చఛార్జీ డబ్బు లేదు కాజు చార్జికి డబ్బు లేదు
బ్ సరేడబ్బు నేను హాస్పిటల్ వెళ్తున్నా సార్ నా డబ్బులుచ్చ నేను జ మాత్రం కాదు కగ్గు మాత్రం తెకో కాఫ్ అంట కాఫ్బ్లెట్స్ తెుకోవాల తబ్లి ఎంత కాస్ర తెని
అదా కరెంట్ వచ్చేసిందిరా మన ఫ్యాన్ ఎందుకు రా ఎప్పుడు ఆఫ్ లో ఉంటది ఎవరా నేను బడికేరా అల నాకేం తెలుసు
తర్వాత మళ్ళీ అదం ఇది
అప్పుడు ఫ్యాన్ వేస్తు చూస ఏంటో ఈ ఫ్యాన్ ఇ లేకుండా చోట పట్టిపోతున్నాయి అ అమ్మాయి ఒక పలాడికి జప్ప చేదుకుంటతే చిన్నడి తానికి జప్ప చేదు పగలాడి చిన్నడి తా ఇంద అరనక్క బలాడి
ఓ నాడది కాలమా పద్ద చిన్నడుదు క అ చి దకాగ అ ఐదు నిమిష అ కద ఐదు గంట్ర మాట్లాడమంత మాట్లా అంత ప
అ మాది ఇష్టం ప్రతి ఒక్కటి ఎవరు అమ్మాయి మధ్యలో ఏంటి అమ్మాయి అనకి అమ్మాయి
బయట మాకు చాలా టాలెంట్ ఉంది అది అది అర్థం చేసుకోవాలి
ఆ ఏందది ఎవరిదిదీ
అయ్యయ్యో బ స్ వాళ్ళకి అ పేమెంట్ంది పేమెట్ మాకు రాలేదు
అవునుంత ఎన్ని డేస్ అండి వాళ్ళు ఒకటి ఒకటి అంటే ఫస్ట్ జాయినింగ్ సెకండ్ జాయిన్ వాడి ఇప్పుడు ఇట్లా చేస్తారు కదా వాళ్ళతో మాట్లాడమని చెప్ప మాట్లాడమని చెప్పు ఇప్పుడ ఎందుకు ఉంది కదా ఐదు వందలు చే చెప్పి మాట్లాడమని చెప్ప అప్పుడురోజు ఓపెన్ అవుతది అప్డేట్ అవుతుది ఎందు రైలకి అర్ధమే కావట్లేదు కొంచెం కూడ ఎన్నరు ఇద్దస్లా అబ్బా అబ్బాయ్యని అట్లా చూస్తున్నాడు ఇగురు మ్మ్ మన క్లాస్ అబ్బాయిలు అందరికి మంట్లో చేసి నంద్ర ఇల్ళ ఇంతగా మాట్లాడుతున్నాను కాలన్నా స చేయబద్దండి
శ ఇ మాట్లాడతాం పక్కన కాలకి లేను ఈ అ
అవును
నేద్ద మాట్లాడుతున్నాను ఏ కదా మీరు పక్కరడి రైపు దార మాట్లాడుతున్నాము ఫోన్ పెట్టేది మాట్ ఆ పిల్ల దే
కాలేదు రా ఏ ఏందిరా అవి మరీ దారుణంగా బ్యాంక్ అకౌంట్
అది అప్డేట్ అయితే మెసేజ్ వాట్సాప్ వస్తుంది అప్పుడు దా కాల్స్ మాట్లాడితే మ నేమ్ కూడ అవ్వలా ఇంకా మాయి నేను కూడ ఇవ్వాల కానీ నాకు కాసి వచ్చింది లేకపోతే
ఆయమ్మకి ఆది చెప్తే అర్ధం క అ మరిధగ డబ్బులు ఇమ్మని చెప్పు జాయిన్ అయిన వాళ్ళు మేమ డబ్బులు పడి అవును నాకు అది చెప్పుమే
అ ఎప్పు జి
ఎవరు ఆ జామ్ అవును ఎజ్జులా తగగుతుంది పని ఉండదు పాఠ ఉండదు ఏమి ఉండదు
నిజమే
ా ఏం చేస్తావ్ మనకి ఆయన తగులుకునాడు ఏం తప్పదు కదా
ఒక పాట్ పాడవ ఒక పాట పాడవ అద ఎవరు ఆ అబాయ్ ఓకే
మేడు మే మేము కూడ
ఆ చూడరా అట్లే నా కాపాడుకోరా నన్ను ఏంటి రా అమ్మాయి ముద్దు పెడతాంది ఏంటి అసలా అదే ఏన్రా అది మళ్ మళ్ళి చూడలేకపోతున్నారా మళ్ళీ నేను దారి చప్పిపోతనేమో ర
అమ్మి చూడు యడా మేము పోన్ చేస్త చిన్న వగలాడి కదమ్మా
ఇంకా సరే సరే ఇంక కట్ చేసుకో బాయ్ ఓకే బాయ్